హలో హలో హలో
ఏ
మ్మ్ మీ వాయిస్ కట్ కట్ అవుతుందండి కొంచెం బయటికి రండి
ఆ వచ్చానండి ఇప్పుడు వినిపిస్తుందా
ఆ వినిపిస్తుందండి ఏం చేస్ న్నారు టిఫిన్ చేసారా
చేసనండీ మీరు చేసారా
ఆ చేసిన చేయలేదండి చేయ్యాలి
ఉహు
ఏం చేసారండి టిఫిన్
టిఫిన్ పొంగల్ లాగా ఉంటాయి చేశానండి ఉప్మా లాగా చేసాను
ఓహో పంచదార కల్పన తనండి మీరు ఇంకేం చేస్తారు అక్కడ పంచదార అయినా అంటున్నారు కదా
మ్మ్ అదే కొనుకొని వచుకున
ఉందా ఇక్కడ అమ్ముతున్నారా
ఆ పది రూపాయల
ఓహో మీరు మీ ఫ్రెండ్ ఉంటారా
ఊ అక్కడ వర్షం పడిందా నిన్న
లేదండి ఇక్కడ అంటే మా అత్త వాళ్ళ ఊర్లో పడిందంట మా అమ్మ వాళ్ళ ఊర్లో ఏం పడలా హు అక్కడ పడింది ఈ కొంతసేపు కొంచెం ఆ పది నిమిషాలేవో పడి అయిపోయిండే అన్తే మీక ఎలా ఉంది అటు ఇప్ ఈవాలయమో చల్లగా ఉన్ ఈ వాతావరణం మీకు ఎలా ఉంది అటు
మీ వాయిస్ కట్ అవుతుంది.
హలో హలో
ఆ ఇక్కడ వర్షం పడింది.
ఆ చల్లగా ఉన్నిద్దులేండి.
ఇప్పుడు కూడా వర్షం పడిద్దేం పడినట్టే ఉంది.
ఆ ఇక్కడ కూడా అలానే ఉంది ఆహా ఎండేరావట్లా ఇక్కడ చల్లగుంది.
ఇక్కడ వస్తుంది వర్షం పడేటప్పుడు ఎండ ఎలా వచ్చుతో అలా ఉంటుంది ఇక్కడ
ఉ హు అవునా ఎందుకండి అక్కడ రోజు వర్షం పడుతాన్నింది ఎందుకు ఆ
ఇటు వేదర్ చేంజ్ అవుత్ అవుతు ఉండుద్దండి ఇప్పుడు చాలా మబ్బుగా ఉండుద్దండి ఈట్ సైడ్ మా ఎండాకాలంలో రాత్రి పూట్ అన్ అంత చల్లగా ఏమి ఉండదు చలికాలంలో ఉన్నట్టు ఉండదు కదా ఇట్ సైడ్ ఏమో చల్లగా ఉండిద్ది చలేసేద్ది పొద్దున పూట ఆ
హు
ఆ
అవునా మళీ దుప్పట్లు ఏమైనా ఆమ్ తీసుకెళ్లారా మరి
ఆ తీస్కెళ్ళాం
హ అవి కప్పుకుంటారా
ఆ
ఆ ఇకేం చేస్తున్నారండి. మీ అమ్మ వాళ్ళు మీ నాన్న వాళ్ళు అందరూ బాగున్నారా ఉన్నారు మా పిల్లాలు పిల్లలు టిఫిన్ చేశారు టిఫిన్ చేసి ఆడుకుంటున్నారు. వాళ్ళ నాన్న అవి చిన్న కోడి పిల్లలు తెస్ తెస్తే రంగుల్ రంగుల్వి ఆడు ఆడుకుంటున్నారు దాంతో వాళ్ళ నాన్న పెట్లో పోసి ఉంచారు
ఆ
ఆ
కోడి పిల్లల్ ఎక్కన్నుంచి వచ్చి కోడి పిల్లలు
తెచ్చారండి. నిన్న బజార్ నుంచి తెచ్చారు. రంగు రంగుల్వి కరెక్ట్ వి ఇస్తార్ కదా అది కావాలి. అది కావాలని నేడు వస్తున్నాడు. మా పెద్ద అబ్బాయి అందువలన అది తీసుకొచ్చారు. మార్కెట్ కే అయితే ఇంకా అవి ఉన్నాయింటే ఎక్కడ అవి కావాలని ఏడిస్తే ఇంకా తెచ్చారు
హ్మ్
ఏం చేస్తున్నా రాండి. ఏమోనండి నాక్ తెలీదు పది రూపాయలు పది రూపాయలు, పదిహేను రూపాయలు ఒకటి మరి పోయిన సారి తెస్తే నేను డెలివరీ అయి ఆ నేను అప్పుడు కొంచెం పెద్దగా అయినాయ్ నే డెల్వరీ అయిపోయాను. కదా ఎవరు పట్టించుకోలేదు. దానికి ఇంకా అవి పాపం చనిపోయినాయ్ నీళ్ళల్లో పడి ఒకటి అదే ఇల్లిలు వేత్కి వెళ్లి అలా చనిపోయింది అన్నమాట
మ్ హు
ఏం చేస్తున్నారు
ఏం చేయట్లేదండి కూర్చొని ఉన్నాను
అవునా
ఏం చేస్తారండి మీరు పొద్దు అవునా కొబ్బరి చెట్లు ఎక్కువ అంటే నీళ్లు ఏం దొరక క మీకు ఇరా
మ్మ్ హు అంటే వాళ్ళు మా పొలాలు ఎలా పండించుకుంటాం అలా పండించుకుంటారేమో ఇట్ సైడ్ అలా ఉన్నాయి మరి
అవునా తో తోటలాగా వేస్తారేమో అవి అమ్ముకోడానికి అటు సైడ్ నుంచి వస్తాయేమో కొబ్బరికాయలు ఏమైనా
మ్మ్
మ్మ్ పెద్ గానే ఉంటాయండి కొబ్బరికాయలు చిన్నగా ఉంటాయి అటు
పెద్దగానే ఉన్నాయ్ అంటే నార్మల్ అవునులే
పాలు ఏమైనా ఇస్తారండి అక్కడ మీకు జావా లాంటివి ఏమైనా
జావ ఇస్తారు ఒకటి
మ్మ్
పెరుగు ఉంటుంది పాలు ఈ ఈ ఐదు రోజు
జావా జావా ఇస్తారా రాగి జావనా
ఎప్పుడో ఒకసారి ఇక్కడ హాస్టల్ అయితే ఇవ్వరండి కంపెనీలో ఇస్తారండి
మ్మ్ హు ఏం చేస్తున్నారండి
ఏం చేయలే
పెరుగ పెరుగన్నమయినా తింట్ టారండి మీరు పెరగన్నం ఎలా ఉన్నిద్దండీ మాలు ఇగ వాళ్ళే కలిపి పెడతారా లేకపోతే మాములుగా వేస్తారా రైస్ వేసి పెరుగేసి
మామూలుగా పెరుగు పెట్టేస్తారు పక్కకి రైస్ వేసుకొని మనం వేసుకొని
తింటున్నారా మరి రోజు పెరుగు
ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాత తప్పట్లా
అవునా గట్టిగా తినకుండా ఎక్కువ నీళ్ళు వేసు సుకొని తినండి నీళ్ళు వేసుకొని తింటే కొంచెం తినబుద్ది ఇకా ఇది కొంచెం బాడీకి బాగున్నద్ది అది వాత్ మంటారు గట్టి గట్టి తింటే అది చేసిద్ది మరి
హుమ్
ఇంకేం చేస్తున్నారు మీరు ఏ చేసినారు మీ ఊరికి ప్పుడు ఎళ్తున్నారు మీరు
హలో
మీ ఊరికి ఎప్పుడు ఎళ్తున్నారు
ఈ మంత్ లో వెళ్తానండి మలి
ఉహు ఈ మంత్లో ఎల్తరా హుమ్ చేస్తున్న రండి రోజు మీ అమ్మ వాళ్ళకి కాల్ చేస్ ఉన్నార ఎలా ఉన్నారు మీ అమ్మగారు బాగున్నార మీ నాన్ అవ్వనీ
మా నాన్న కి
ఏం చెప్పారండి రాత్రి కాల్ చేశరా
ఆ చేసం
ఏం చెప్పారు
ఇక్కడ సిగ్నల్స్ అందట్లా పద్ధక్ కట్ అయ్
హుమ్ ఇంకా పల్లెటూళ్ళ అంతేనండి మా మమ్మలు దగ్గర గుడా సిగ్నల్ అందద్ అసలా అయిపోతూ ఉన్నిది కాల్స్
ఆ
మధ్యానం ఏమేమి కూర పెడుతున్నారండి
రోజు పప్పు అయితే ఉండిది తిండి మరి ఇవాళ ఏం పెడతారు
హుమ్ మంచిదేలే అండి పప్పు తింటే మాంసకృత్తులు ఉంటాయి కదా పప్పులో
హుమ్
పప్పు తింటే చికెన్ తిన్నట్టే లేండి
రోజ ఒకటె కూర ఏమ్ తినా ఈరోజ్ చికెన్ సా పప్పు
ఆ హుమ్ అవునా అ
స్కూల్స్ ఎప్పుడు ఉంటది
ఆ
స్కూల్స్ ఎప్పుడు నుంచి స్టార్టు
హలో
స్కూల్స్ ఎప్పుడు నుంచి స్టార్ట్
టెన్ డేస్ ఆ టెన్ డేస్ నుంచి అండి ఇంకా మొదలవుతాయి స్కూల్స్
పిల్లోడు ఏడ్చే ఏడుస్తున్నాడు అనుకుంటా
మ్మ్ అవునండ్ ఈ పువ్విస్తే పువ్ వాసన చూస్తున్నాడు మా చిన్నబ్బాయి పువ్వు వాసన చూసేసి చిముడోస్తోంది హు హు హు
హా హా హా
ఏ పూల వాసనా చూస్తాడు పెద్దవాడిలాగా చేస్తాడు అన్ని
ఇంకేం చేస్తున్నారండి
ఏం చేయట్లేదండి తిన్నాడ వాడు
ఆ తిన్ననండి మా ఇద్దరు తిన్నారు నిద్రకొచ్చి ఇంకా ఫ్రూట్స్ ఏమైనా తెచ్చుకుంటున్నారంండి మీరు
ఇకడార్ పటీకా ఇస్తున్నారు అవి తింటునా
ఓహో ఏం రావండి అటు అమ్మడానికి అమ్మడానికి వస్తే తీసుకోవచ్చు కదా ఫ్రూట్స్ తినాలిగా అండి
ఇదేం రావు మేమే వెళ్ళాలి వెళ్తే
హ వెళ్ళడానికి ఎల్లో ఉందిద్దా హ్మ అవునా
ఏందండి
హాలీవుడ్ కాళీ ఉంట వెళ్ళచు కాలి ఉంటే
అహా అవునా సరే అండి ఏంటి విషయాలు
ఏం లేదండి ఇప్పుడు అ అ
ఆ సరేనండి ఓకే థ్యాంక్ యూ ధన్యవాదాలండి బాయ్ హ్మ్మ్
బాయ్
బాయ్